అ
హలో
ఏం చేస్తున్నారండి
ఆ హలో మేము వాకింగ్ చేస్తున్నామండి వాకింగ్ వాకింగ్ అ బాగున్నా మేడం మీరు బాగున్నారా బాన్ మీరు బాన్నారా మేడం ఆ పాప ఆడుకుంటుందండి బాగుంది
ఏం యాడికి స్కూల్ దగ్గరికి పోయినారా మాది
ఆ స్కూల్ దగ్గరికి పోతామండి అట్లా సాయంత్రం హ్ ఏంటండి
ఆ మనా ఆమ చపాతి చపాతి చేసిందండీ చపాతి బీన్స్ బీన్స్ చేసింది
పంట ఏమి వేసారు
పంట ఏం లేదండి శనగ తోట ఉంది పంట శనిగా శనిగ అయిపోయిందండి
హ్ పండగ బా జరుపుకున్నారా ఏమేమి చేసినారు పండకి
కారాలు లడ్డూలు చేసారండి బానే ఆ
ఎడ్లు ఎట్లా చేస్తారండి
ఆ శనిగా పిండి ఏసి చక్కర ఏసి
చెక్కర్తో కంటే బెల్లం తో బాగుంటయా
తినడానికి హ్మ్
బాగా ఆడుకుంటాంద పాప
ఆ ఆడుకుంటమండి కారాలు చేస్తారండి పొల్లలు పోల్లలు కారాలు చేస్తారు
బుడ్డ కారాలు కాదా పుల్లలు పుల్లలు కారాలా
అంత ముందు బుడ్డకారాలు చేసరు ఇపు ప్పుడు పుల్లలు పిల్లలు ఖారాలు చేస్తున్నారు డ్యూటీ డ్యూటీ అయిపోయిందండి ఇప్పుడే వచ్చాం మా పాప పుల్లల కారాల బాధేస్తది బుడ్డ కారాల కంటే
వల్ల అత్తమ్మోల ఉరికి పోలేదండి
పోయి వచ్చిందండి పండకి
ఆ కొత్తడ్రెస్ లు తెచ్చినార పాపకి
ఆ తెచ్చినాము వేయి రూపాయలు పేట్టి ఒకటి రెండు వేలు పెట్టి ఒకటి ఐదొందలు పెట్టి ఒకటి తెచ్చి
మీరే వెళ్ళారండి బాగా పెట్టి తెచ్చినారు
ఏమంటే పిల్లలకు కావలి కదండి మనకంటె
అంతే లే తీసుకురావాలి వాళ్ళ కోసమే కదా చేస్తాంది అ చినా చిన్నాగా తోట ఒకటేనా ఉండేది ఇంకా శనిగ ఏమన్నా
శని శనిగ శనిగ పంటలు ఒకటెయండి మేము వేర ఇంకేం లేదు మా సైడు అరటి పెడతారు మేం పెట్టలేదు అరటీ కూరగాయలు అట్ల ఏం లేదండి ఇప్పుడు అరటి రేటు డౌన్ అయింది అరటి ఇప్పుడు ఇప్పుడు జనవరిలో అ బాగానే రేటు ఉంటె ఇరవై ఇరవై వేలు ఇక్కడికి ఇప్పుడు పది వేలు అ పదివేలు కూడా
ఆహా ఇప్పుడు ఏ దానికి రేట్ లేదులే
ఏం చేయాలండి వ్యవసాయం
కరెక్టే మేమా మేం పండకి చేసి నం కారాలు పుల్లల కారాలే
ఆ
పుల్లలకారాలు చేసినాం ఇకా మా కలింగడుకాయ ఉంటే కళింగడుకాయ దిన్యము మార్నింగ్ వచ్చేసి సి పులగము ఇడ్లి పులాగమ్
ఇట్ల ఎయాల ఉమ్
ఉమ్
మేము పాప్ పాపబ్యాట్ త్యల ఈడ ఉండేది
ఏ
ాల హలో ఇంకేంటి అండి సోప్పాలా
సోప్పాలా మీరే మీరే చెప్పండి ఏంటి విశేషాలు ఇకా
ఏముందండి ఎండలు బాగా పెడుతున్నాయి
డ్యూటీ ఇప్పుడేనా ఆ డ్యూటీ ఎప్పుడూ ఈతకు పోలేదా
ఇతకి ఎప్పుడో అప్పుడప్పుడు పోతామండి ఇకా పోతుంటాం మధ్యాహ్నం
ఆ
నీళ్ళు అన్ని చోట్ల లేవు కదండి ఏదో ఒక చోట ఉన్నాయి అక్కడికే పోతవుంటాం
హ్మ్ మీ సైడ్ చెరువులు లేవా అండి
చెరువులు సేరువులు పెద్ద సేరువులు లేవండి కాలువలు కాలువలు ఉండాయి కాలువలు
ఆహా వాటర్ ఎక్కువ ఉంటాయి కదా మీ సైడు
ఆ చెరువుల్లో చెరువులు మా ఊర్లో లేవు కాని మా ఊరు వేరే వేరే ఊర్లో ఉన్నాయి కాలువలు ఉన్నాయి
హ్మ్ హు మా సైడు మా సైడు కూడా తక్కువే చెరువులు చెరువు తక్కువే వాటర్ కూడా తక్కువేలెండి
ఊర్లో గాక మీ పక్క ఊర్లో ఉన్నాయి అన్నారు కదా
మా పక్కుర్లోన అంత దూరం ఎవరుపోతా తరండి ఈతకు
మీరేం పంట ఎసినారు అండి
మేమ మేము సిన చెట్ చినా చెట్లు ఒకటే ఉన్నాయి
ఆ
ఇంకదా చినా చెట్లను చుసుకుంటునం పంట ఎం ఎ సాంబార్ దోశ వేసిన్యా సాంబార్ దోశ అయ్యింది ఇంకా
ఆ
ఖాళీ గ ఉన్నారు ఇంకా నీళ్ళ వర పెట్టుకుంట చెట్లకి హ్మ్
రైట్ అట్లా హ సాంబార్ దోశ సాంబార్ దోశ రేటు బాగా ఉన్య దాండి
ఆ రేటు బానే పర్లేదండి ఓ రకంగ వుణ్యాది నష్టం రాలే లాభం రాల్య దానిద్దరికి సరిపడ వచ్చిందంతే
హ్మ్
ఉహ్మ్ ఊరికి పోయిందంట కదా అను పాప ఏమేమి తెచ్చుకుంది. తిర్న్నాళు పోయిందంట గదా.
పాపనా బొమ్మ బొమ్మ డ్యాన్సింగ్. బొమ్మ బొమ్మ డ్యాన్సింగ్ డల్ తెచ్చుకున్న అండి డ్యాన్సింగ్ డాలు
ఆహా
డ్యాన్సింగ్ డాల్ తెచ్చుకుంది, ఇంగా గాజులు చేసుకుంది.
ఆ
ఓ చూస్నే చూసిన బొమ్మల్ల కావాలంటదండి. టెడ్డిబేర్ కావాల టెడ్డీబేర్
చల్ కలాంత ఉమ్ మ్
అన్ని బొమ్మలు కావాలంటారన్నీ అన్
అంతే ముతార్ అందర్నే ముతార్ ఆహా
ఒక్ బొమ్మ తీసుకున్నాము ఇంగా గాజుల్ తీసుకున్నాము. ఇంగా తినడానికి ఏంతుందంత తీసుకొని తినేసి వచ్చినం.
బయట పోతంటారా? వి వి వి వికెన్లీ వన్ టైం.
ఆ పోతాంటాండి. ఉహ్ నెంబర్ అడుగుతంది రా
అక్క ఫోన్ చేసిందే ఇప్పుడే దాని గురిం చె మాట్లాడినాం. ఒక వా ఇంకా సిక్స్ సెకండ్స్ ఏమో మాట్లాడ్నా. టెన్ సెకండ్స్ మాట్లాడాలాంట. టేత్ సెకండ్స్ టెన్ సెకండ్స్ లా
టెన్ మినేట్స, టెన్ సె టెన్ సెగండ్స ఆ ఏం చదువుకున్నారంండి. మీరు బాగా మా బాగా మాటాడుతున్నారు?
నేనా ఓవా
ఆ
డిప్ ఏదో లెండి మీ అభిమానం
ఆ
ఆ
బా మాట్లాడుతారు, బాగా కాలిక్యలేషన్ చేస్తారు. మీరు బాగా ఐడియాలు బా బాగా చేస్తారండి మీరు.
మీ అభిమానం ఉమ్
లెక్కసారలు బాగా ఎస్తారండి మీరు.
ఏదో అట్ల అట్లా, ఎకట్లో అట్లా నేర్చుకోవాల గదా. ఈ పంటాలు సరిగ్గా పండవు
అందుకే డిప్లొమా, సివిల్ ఇంజనీరింగ్ చే చేస్నారు మీరు. బా జెస్నారు. ఉమ్ నాధను ఉమ్ విమా వి దాలు ఉహ్ వాద్దులే అది బరువుంది. ఉహ్మ్ పోయేటప్పుడిస్సలే
హలో ఆహా
మీరు డిప్లొమా కంప్లీట్ చేసిన అన్నారు జాబ్ చేయలేదా అండి
జాబ్ చేయలే కాలినే
మ్యారేజ్ అయిపోయింది కదా ఇంకా కాలినే ఇంట్లో మాయన తెచ్చి పెడతంటే తింటంట కూర్చుంటాంట పండుకుంటాంట
వంట బాగా చేస్తారా అండి మీరు
ఒక రకన్ంలో పర్లేదండి నేనైతే బాగా చేస్తాను మా ఆయన ఎట్లా పేర్లు పెడతాడో తెలుదు
రాయ కాల్ చేస
ఆ మా అయినా మీద ప్రయోగాలు చేస్తంత కొన్ని సక్సెస్ అయితే కొన్ని సక్సెస్ కా హు
టెన్ మినిట్స్ మాట్లాడినారండి మీ అక్క తో
ఆ టెన్ మనిట్స్ అండి
ఆ
మేము బాధలేని తెసి తే బధలానే
మీరే మలడి
ఆ సర్లే నాకు పని వర్క్ ఉంది ఉంటా